మేడం గుడ్ మార్నింగ్ అండి ఏం జేస్తు ఏం జేస్తున్నార్ మేడమ్
ఏం లేద్ సార్ ఇప్పుడే లంచ్ అయిపోయింది కాలిగా ఉన్నాం
ఆహా రాంచీ ఇయాలేంటిది మేడం
ఎలాగ్గానియన్ కర్రీ సార్
ఎగ్గానియన్ కర్రీ ఆ
ఆ సార్ మీర్ ఏం కర్రీ సార్
మాదొచ్చేసీ టమాటో అండి
ఆ హా టమటకా
ఇంకేం విశేషాల్ మేడం
ఏంలే సార్ కాలినే ఉన్నాం సార్
కాళీగ నున్నారా
వర్షాలు బడుతున్నాయా మేడం
లేదు సార్ పా పర్షాలు పడకా రైతులు చాలా ఆన్ కోసం ఎదురు జూస్తున్నార్ సార్ విత్తనాల్ పెట్టాలని దుక్కి దున్యారూ రైతులు వానల్ బడ్ తనేగా సార్ మాక్ పంటల్ బండుతాయ్
ఆ అని వర్షాల్ తక్కువనే పడుతున్నాయ్ మేడం ఈసారి
ఆ సర్ కాలం లేదంటున్నార్ మరి ఎట్లనో ఎట్లా బతుకుతామో ఏమో మనం
ఆ
ఇంక మీకెల్లి పంటలేమన్న ఏశారా సార్ అన్ని పంటలు వరి ఏస్తారు మొక్ ఏదన్నా ఎస్తారా మిర్చి ఎస్తారా పంటలు పండిస్తర్, ఈసారీ ఏసార సార్ పంటలు?
మా దగ్గర వరి ఎక్కువ పండిస్తరు.
వారి ఒకటే పండిస్తరా.
కోళ్ళు బాగున్నయ మేడం మీకు
ఆ మా ఇంట్ల కోళ్లు ఉన్నయి సార్ బాగ. ఆటికి మేతా కావలని అరుస్తున్నయి అనుకుంట.
అవునా మేడం. నాటుకోళ్ళ సౌండ్ బాగ వస్తుంది.
ఆ నాటు కోళ్లు ఉన్నయి, మా ఓనర్ ఒళ్ళ ఇంట్లో
అవునా తింటరా మేడం మీరు నాటుకోళ్ళు?
నేన్ తిననండి మా వాళ్ళు ఇంట్లో వాళ్ళే తింటారు. పెద్దవాళ్ళు తింట
అవునా
ఉ
అంటే ఇష్టం ఉంటది కదా, నాటుకోడి చాల మందికి ఇష్టం ఉంటది.
అవ్ నాకు ఇష్టం ఉండదు సార్ నాటుకోడంటే
తినరా, మరి ఏ కోడి తింటరు మేడం? తింట్రా వీక్లీ తెచ్చుకుంట్రా మేడం చికెన్?
ఆ వీక్లీ తెచ్చుకున్నాం సార్. సండే వస్తే తెచ్చుకుంట ఒక్ సారి మధ్య మధ్యలో కూడ తెస్తూ ఉంటరు.
మటన్ తింటరా మేడం?
ఆ తింటం సార్
టే మార్కెట్కి ఎళ్ళి తేస్తరా మీరూ? మీ విలేజ్ల కోస్ ఆహా
మార్కెట్ లోనే ఒక్కొక్కసారి తేస్తరు. మా ఊర్లో ఏమో అందరూ యాటని కోసుకొని స్నా పోగులు పోగులులెక్క వోయి ఎస్కుంట
అవునా
అప్పుడు పోవులెక్క ఏసుకుంటే ఎక్కువ మటన్ వస్ తరు మన కిలోకి వెయ్యికి కిలోన్నర అట్ల వస్తది బయట అయితే కిలో మా కిలోకకే వెయ్యి రూపాలు కదా మాట
అవునా మేడం
ఉమ్ సార్. మీరు ఎట్ల తెచ్చుకుంటరు సర్ మటన్?
మేం మార్కెట్కి ఎళ్ళే తెచ్చుకుంటాం మేడం.
ఆ కే అక్కడ ఎట్లుంటంది సార్ రేటు?
మార్కెట్కి వచ్చేసి తొమ్మిది వందలు ఏదో, వెయ్యి రూపాయలు ఉంటది మేడం.
ఏ ఆ అవునా సార్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంటయ్ అన్
అదే అదే మార్కెట్ని బట్టి ఉంటది.
ఆ నేను విన్నాను ఆ మా బాబాయ్ గారు సూరత్ లో ఉంటారు. ఆ వాళ్దగ్గర అప్పు మటన్ కిలో ఐదు వందల్ రూపాయలే, ఉ చికెన్ రెండు వందల
సూరత్ లో తక్కువనే ఉంటది కావచ్చు మేడం. ఎందుకంటే చాలా పబ్లిక్ ఎక్కువ మార్కెటింగ్ ఏరియా కదా అది.
అవునా అక్కడ ఏ వస్తువు ఏ తినే వస్తువులు ఏదైనా గాని
మీరు వెళ్ళారా మేడం సూరత్?
నేను వెళ్ళలేదండి.
సూరత్‌లా ఎక్కువ శారీస్ ఫేమస్
అవునా సార్ మీరెళ్ళారా
ఆ నేన్ ఎళ్లిన మేడం చాలా సార్లు ఎళ్లిన సూరత్ సారీస్ తక్కువ రేట్లో దొరుకుతాయి బాగుంటాయి
అవునా
అక్కడ తయారైన మెషిన్స్ ఇట్ల అన్ని అక్కడనే తయారు చేస్తారు సారీస్ అక్కడ నుంచే ఆ అక్కడ నుంచే బట్టలన్నీ తయారై డిస్ట్రిబ్యూట్ అయితాయి చీరలు కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ హైదరాబాదు గానీ కలకత్తా గానీ అన్ని డిస్ట్రిబ్యూట్ సూరత్ నుంచే అయితాయి మార్కెటింగ్ ఎక్కువ ఉంటది
మార్కెటింగ్ ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు సె శారీ వాల్యూవే ఉండదుగా సా వాల్యూ లేకుండా అయిపోయింది శారే ఇక్కడ తక్కువ రేటుకు వస్తున్నాయి ఇక్కడ అన్ని షాపింగ్ మాల్
అంటే షాపింగ్ మాల్స్ బట్టి వాళ్ళు తక్కువ కాసులు ఇతితే తక్కువ రేటుకి ఇస్తారు ఎక్కువ క ఎక్కువ క్వాలిటీకి తేస్తే ఎక్కువ రేటుకి ఇస్తారు
ఇప్పుడు ఆషాడం సేల్స్ కేజీ ఆఫస్ అలాంటివి ఉంటాయి కదా అటికి తక్కువ రేటుకే వస్తున్నాయి కదా
అలా కాదు మేడం క్వాలిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి కేజీ లెక్కవి అట్లావి ఇస్తారు మంచి క్వాలిటీగా మంచిగా ఉన్నాయి కాబట్టి అవి రేట్ ఏమ్మటే అమ్ముతారు
ఆహా రేటు
ఆ మీకు ఇష్టమైన చీరలు ఏంటి మేడం పట్టుచీర ఏం చీరా ఇష్టం మీకు
మామూలే సార్ ఫ్యాన్సీ టైప్ శారీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉమ్
ఓహో ఎక్కువ మీరు షాపింగ్ ఎక్కడ షాప్స్‌లో చేస్తారా ఆన్లైన్‌లో చేస్తారా
నేను షాపింగ్ ఆన్లైన్ ఒక్కొక్కసారి ఆన్లైన్‌లో చేస్తా మీషోలో కూ డా మీషోలో గాని ఫ్లిప్కార్టా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ట్లో కూడా ఆర్డర్ పెడుతూ ఉంటాను కొన్ని సార్లు ఏమో డైరెక్ట్‌గా షాప్స్‌కి ఎళ్లి ఆడ ఆ సేల్ చేస్తా ఆ కొను పచ్చేస్ చేస్తూ ఉంటాం అనమాట
ఇప్పుడు ఆన్లైన్ కరెక్ట్ ఉంటాదా షాప్స్‌లో కరెక్ట్ ఉంటాదా మేడం
షాప్స్‌లోనే కరెక్ట్ ఉంటది ఎందుకంటే మనకు నచ్చుకో మనకు నచ్చి మనకి క్వాలిటీ బాగుందా లేదా చూస్ కొని సెట్ అయ్యిదో లేదో చెక్ చేసుకున్నాంకనే పర్చేస్ చేసుకుంటాంగా కొనుక్కుంటాం కదా అది ఆన్లైన్ చేస్ కున్నాం అనుకో అది మళ్ళ క కలర్ మ్యాస్ కాపోయినా సద్ సైజ్ సరిపోకపోయినా మల్లా రిటర్న్ ఇవ్వాల్సి వస్తది డబల్ డబల్ పడు తుంది అది మనం ఇయ్యాల ఆర్డర్ పెడితే మనకు ఒక వన్ వీక్ వస్తాది వన్ వీక్ వచ్చిన తర్వాత అది మనకి న చ్చపోయిందనుకో మళ్ళా రిటర్న్ ఇస్తే మళ్ళ ఒక వన్ వీక్ పడుతది అంతా వేస్ట్ అయిద్ది టైం అం ఇదేమో మనీ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం వెళ్ళి కొనుక్కోవచ్చు
అ కరెక్టే మేడం ఇప్పుడు మీకు సారీస్ లలో ఏ కలర్స్ ఇష్టం
సారీస్‌లో ఎక్కువ పింక్ అండ్ గ్రీన్
పింక్ అండ్ గ్రీన్
హమ్ బ్లూ అండ్ వైట్ కూడా బానే ఉంటది సార్
అవునా
హా
టెంపుల్స్కి వెళ్తారా మేడం మీరు మరి శారిస్ ఏమన్నా ఫంక్షన్స్కు టెంపుల్స్కి వెళ్తారా
ఆహా వెల్తామ్ వెల్తమ్ సార్
ఎక్కడ మీ దగ్గర ఉన్న టెంపుల్ ఏది ఏ టెంపుల్ మేడం
ఎక్కువ మేము దగ్గర్లో మా రామాలయం టెంపుల్ కి వెళ్తూ ఉంటాం
అంటే మీ విలేజ్ లో రామాలయం ఉందా
ఆ విలేజ్లో రామాలయం
వెళ్తారా మేడ వీక్లీకి ఒకసారయినా
ఆ వెళ్తాం సార్ వీక్లీ వన్స్ వెళ్తాం లేకపోతే దేవుడి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వెళ్తాము.
అవునా అంటే సీతారాముల కళ్యాణం చేస్తార మేడం మీ దగ్గర
ఆ చేస్తారు సార్ బాగా చేస్తారు
ఆహా అంటే ఊరు ప్రజలు మొత్తం వచ్చి ఆ రాముల వారు కళ్యాణం చేస్తారా మేడం
అవును సార్ మీ దగ్గర చేస్తారా అట్నే
మా దగ్గర మాకు భద్రాచలం దగ్గర ఉంటుంది మేడంమ్
హమ్ హు భద్రాచలం ఉంటదా భద్రాచలం వెళ్ళాలన్నా కూడా ఇట్లా టికెట్లు బుక్ చేసుకోవాలంట స్వామి వారి కళ్యాణానికి
లేదు లేదండి లేదండి మేము టికెట్లు ఏమి బుక్ చేసుకోము భక్తుల పాటు భక్తులతో పాటు వెళ్తాం
అవున అండి ఇప్పుడు కొంతమంది అంటన్నారు లాంగ్ జర్నీసు ఉన్న వాళ్ళు ఇట్లా బుక్ చేసుకుని వెళ్తారట ఒక వన్ వీక్ ముందే బుక్ చేస్తారట శ్రీవారి దర్శనాన్ని
హైదరాబాద్ కానీ ఇప్పుడు చాలా లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటది కదా బుకింగ్ బుకింగ్ చేసు కొని వెళ్తారు మేడం ఎందుకంటే ఈజీగా తొందరగా అయిపోతుంది దర్శనం అని బుకింగ్
టికెట్ చేసుకుంటార కదా
చేసి
ఓ ఆహా వెళ్లారా సార్ ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారా
అంటే మొన్న రీసెంట్గా టూ టైమ్స్ పోయినా ప్రతి సంవత్సరం ఉంటే పోలేదు
ఎట్లే ఏమైనా మారినయా అలాగే అట్ల ఏమైనా అభివృద్ధి చెందిందా
కొంచెం అభివృద్ధి చెందింది మేడం ఎందుకంటే ఇంతకుముందు ఆలయంము అదైతే కొంచెం పురాతనంగా ఉండేది ఇప్పుడు కొద్దిగా కట్టిల్లు కదా కొత్తగా కొద్ది మార్పు అనేది వచ్చింది
మన ఇప్పుడు మన రామదాస్ సినిమాలో శ్రీరామదాస్ సినిమాలో
ఆ
అందులో చూపిస్తాయా రేపు
ఆ రామదాస్ ఫిల్మ్ లో
శ్రీరామదాసు సినిమాలో ఆలయం చూపిస్తారుగ భద్రా చల ఆలయం మూవీలో చూపిస్తారు మళ్ళ ఇల్లా గోదావరి మూవీలో ఐడియా ఉందా సార్ నీకు అందులో కూడా చూపిస్తారు వందలో చూపిస్తారు రామాలయం మూవీ
ఇంకా ఏ టెంపుల్ కెళ్తారు మేడం మీరు
హనుమాన్ టెంపుల్ కి వెళ్తామండి
ఆహా మీ విలేజ్లో కాకుండా వేరే మీరు ఎక్కువ ఏ టెంపుల్కి వెళ్తరు
ఇయర్లీ వన్స్ ఏమో వేములవాడ కెళ్తూ ఉంటాం
వేము వేముల వాళ్ళ ఫేమస్ ఎవరు మేడం
రాజా రాజేశ్వర స్వామి దేవాలయం
అంటే ఇప్పుడు మన శివుడే శివ్ హలో
అవును సార్ అవును సార్ శివాలయమే శివాలయం వెళ్తుంటాం సంవత్సరానికి ఉమ్ అంతా వెళ్తనే ఉంటాం పక్కా అది ఎక్కువ జనవరిలో వెళ్తాం అన్నమాట
భక్తులు బాగా వస్తారా మేడం ఆడికి
ఆ భక్తులు బాగా వస్తారు సార్ ఇప్పుడు మనకి మేడారం జాతర జరిగినప్పుడు గూడా ఆ రెండేళ్ళకోసారి మేడారం జాతర జరుగుతుంది గదా తమ్మక్క సారక్క జాతర ఆ జాతర జరిగేటప్పుడు ముందు శ శివాలయం అదే రాముడు వేముల వాడకెళ్ళి రాజన్న స్వామిని దర్శించుకునంక మేడారం వెళ్తూ ఉంటాం అన్నమాట
ఆహా ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ తర్వాత సమ్మక్కసారక్క కెళ్తరా అంటే ఇప్పుడు మనం ఫేమస్ టెంపుల్ వేములవాడ తర్వాత సమ్మకు సారక్క ఇప్పుడు మన అతి పెద్ద జాతర అదే గదా
అంత పెద్ద ఆశియఖండంలో అతి పెద్ద జాతర మేడారం జాతర రెండేళ్ళకి ఒకసారి జరుగుతది
అంటే మీరు ఫ్యామిలీతోని బోతరా బస్సు కెళ్తరా ఎట్లా యెళ్తరు బస్సు కెళ్తరా
ఆలే వెహికిల్ కట్టించుకొని వెళ్తా ఉంటాం సార్
వెహికిల్ కట్టించుకొని పోతారా
వెళ్తలేం సార్ ఫస్ట్ ఇంతకు ముందు మాకు బిఫోర్ మ్యారేజ్ అప్పుడు బస్సుకి వెళ్ళేటోళ్ళం మేము
ఉమ్
మాకు దగ్గర అన్నమాట అక్కడ కొత్తగూడం నుంచి మేడారం మన ఊరి సైడ్ నుంచి వెళ్తాము ఒక త్రీ కిలోలు త్రీ అవర్స్ పడుతది మాకు
అవునా మేడం
ఉమ్ అటు నుంచి దగ్గర నా నా సామాన్లు అన్నీ ఒక బస్తాలోపు కట్టెసేసి ఆ వంట సామాన్లు అక్కడ వెళ్ళినాకట టెంట్ వీట్లా వేసుకోవాలి తెలుసా ఒక బస్తాలో బ్యాగు్లు వేసి మళ్ళీ
ఎక్కువ పబ్లిక్ వస్తారు మేడం
ఆ చాలా పట్లకి వస్తారు వేరే దేశాల ను చూ వస్తూ ఉంటారు కదా
అవునా అక్కడ చూడదగ్గర ఏముంటుంది మేడం ఒక సమ్మర్ ఒకసారిగా ఇంకేముంటాయి చూడ చూడడానికి
ఇక్కడ అమ్మ వార్లనే ఉంటాయి చంపనామాబు కుమవార గుడి అవే వు
అవునా